హలో
ఏం చేస్తాన్నారండి
ఈ వంట పని అయిపోయింది అన్నీ అయిపోయింది ఖాళీగా కూర్చున్నమండి ఇప్పుడే మిషన్ ట్టాలని న్నాం క జేస్ పెట్టుకున్నాం క్లాత్ లో మ్మ్ టీ తాగాము అంతా అయింది ఏం చేస్ త అన్నారు
మేము గూడా టీ తాగినం ఇప్పుడే తాగు తాగన్నారు ఎండకు తాగలేదు
ఆ
వాటర్ తాగి తిట్టేస్నాను మ్మ్ టీ ఎక్కువ అలవాటు లేదు తగితే ఏదో ఒకలాగా పైత్యంగా ఉంటుందని
ఆ
కొంతమంది ప్రెజర్ జేసి తాగు తాగు అంటారు తాగేస్తాడు వాత చెస్తావ్ దీన్ని
హెల్త్ జూసుకోవాలి కదా చెప్పిన వోళ్ళ మాట ఇనగూడదు తాగమనే వోళ్ళ మాట
తాగేస్తాను గదా ఇబ్బంది బెట
మ్మ్ ఆళ్ళకి ఏం దెలుసు మన ఇబ్బంది మనకి తెలుస్తుంది
హ్మ్ ఇంకేంటి విశేషాలు కొత్తగా
ఏం జేసారు వంటలు
అవును కొంచెం
హలో
మధ్యాహ్నము రసం బెట్ టి చికెన్ చేసి నాటు కోడి ఉ చేసుకొని తిన్నాము
చేస్తారండి మీరు నాటు
బ బాగా చేస్తాను
ఎలా చేస్తారు
నాటుకోడి విలేజ్ లో నుంచి తెప్పించుకొని అది పోసి కోడి క్లీన్ చేస్తారే వాళ్ళ దగ్గర పోయి క్లీన్ చేయించుకొచ్చినం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు దాన్ని తీసుకొచ్చి నీటుగా మళ్ళీ పసుపేసి కడిగి పసుపు ఉప్పు ఏసి ఉడక పెట్
హ్మ్
మసాలా వేసి చికెన్ కూర చేసిన డైలీ చేస్తామే అట్లా
పెట్టారా పసుపు
కర్లో మూడే మూడు విజిలు పెట్ మెత్తగయిపోయింది ఇంక రెండు విజిలు పెట్టుంటే అట్లే ఇదై న్నని మూడే మూడు విజులు పెట్టినాము చేతికే ఇట్లా అంటే మెత్తగా అయిపోయింది
ఓ ఓకే
హ్మ్ ఇంక అట్లే దాన్ని కారము అల్లం వెల్లులి పేస్టు అవన్నీ వేసి కూర చేసి పెట్టిన్నారు
మిరియాలు వేయ లేదా అండి మిరియాల పొడి
నా నాటుకోడి కదా మియలు వస్తే టేస్ట్ గా ఉంటు అని పోడి చేసినారు
ఓకే బావుంది కురా
బానే ఉంది
ఉ
పని చేస్తాన్న మా పాప చేసింది ఈ రోజు స్పెషల్
ఓహో మీ పాప కూడా వట్టల్ చేస్తుంద అండి
చేస్తుంది నేర్చుకునింది చెప్తాను తెలియకపో తే అంత పర్ఫెక్ట్గా రాదు ఏదన్నా తెలిలేదంటే చెప్తాను చేస్